ఆ
హలో ఏం లేదు అండి
ఎందుకు ఏమో తింటాలనుటున్నది
ఏం లేదండి ఉయాల ఊగుతానం
గర్ ఉయ్యాల ఉందా అండి మెనుడా ఎప్పుడుఏషనండి
మొన్ననే వేసిన
కొత్తదా పాతదా ఒకటి అదే అన్ని పాధాయతలేన
ఉన్నాయి వారేసుకుంట రా అండి
ఏమో మరి కొత్త కొత్త కావాలన్నీ
కొత్త కొత్తగా ఏం అవసరం లేదండి ఉన్నాయి ఉంటే చాలం
అంతేనా
ఉ
కొత్తయా మరి నేను అనుకున్నా
కాదు అండి పాతాయి
ఒకలు ఎటు పోయిండు ఉన్నరా అండి
తిన్నామండి
ఏ కర్రీ అండి
బెండకాయ
మరి సాయంత్రం
సాయంత్రము కూడా అదే
మరి మీ ఆయనకి ఏం కర్రీ అండి
మా ఆయన కూడా బెండకాయ పులుసు చేసినామండి
ఉహు మనం వేరే కాడి నుంచి తెచ్చిండు ఏమన్నా
ఆ
మనం వేరే కాల్ చేసినము అనుకున్నాం
ఏం కర్రీ చేయరా అండి
ఉన్నా
ఇంక మరి ఏమన్నా కర్రీ చేసినవా నేను అనుకున్నా
ఆ
ఏమన్నా కర్రీ చేసిలేమో అని మేము అనుకున్నాం
బెండకాయ తింటాడు కదండి బెండకాయ తినంగా వేరే కర్రీ ఎందుకు ఇంకా
బెండకాయ తింటాడా
ఆ తింటాడు అండి
ఏం అయ్యింది ఓకే మరి మేము అనుకున్నాం మరి కర్రీ తినడు ఏమో మేము అనుకున్నాం
ఏ తింటామాయే దా
ఉమ్
తింటాదండి
మాక్ వేరేమని మేము అనుకున్నాం మరి మీరూ టీల్ తాగారా
తగినమండి
మీకు కూతురు అంచెస్తుంది
మా కూతురు చదువుకుంటాందండి
చదువుకుంటంద
ఆ
మీ కూతురు వళ కోడల్
మా కూతురుళ్ళ కోడలు ఉయ్యాల ఉగుతాంది
ఉ
ఊయల ఉగుతాంది
కొతురోలా కోడల
ఉమ్
కోడుకు ఎం చేత్తడండి
కొడుకు తింటాందండి
ఏం తింట్టందండి
గరల్
అంటేడండి
మక్కా గారల్
ఉహు అర్థ అండి మీ ఆయన మీ ఆయనకు
ఆ
మీ కూతురు కొడుకు కడుతదా గారెలు
హా
ఏమొ మరి పడుతయో లేవ అని నేనుకుంటాన
మక్క గారలు తిననోళ్ళు ఎవలన్న ఉన్నలా అండి
ఏమో మరి తిననోళ్ళు కొందరు ఉంటలు గద అట్ల రెండు
ఇంగా చెప్పాలండి
ఏం లేదిగా
తగిళ్ల మీరు చాయ్
ఉమ్ సిమరి ఏమి చాయ చేస్తన్నా మే అనుకుంటాన్న ము
ఆ
ఇంక టీ తాగలే మా కూతురు టీ చెత్తది
మీ కూతురు పేడతందా
ఆ ఇట్లా నే ఆలోచించూ మావిడ ఏబెట్టదండి మావిడ వేస్ట్ ఎ పని చేయరాదు సరిగా
అన్నీ మీ కూతురు మీరె చేసి వెడతారా అండి
ఆ మా ఆవిడ గుడా చేస్తాం మేమే
ఆవిడ ఏం చెయ్యదన్నప్పుడు ఏం చెయ్యదుగా అండి మళ్ళాగా ఏం చెస్త దండి
ఆహా
డాడీ కి ఎట్లే
మ కూతురు ఏస్తదని అగ్గువ ఈ కే పెన్నా దానికి ప్రొసీజర్ ముందుకు పోదామ
విల ఏం చేతన్లా
ఏం దండి
మీర ఏం జెస్తరు
మేము ఏమి లేదు టీవీ చూస్తామండి కాలి ఉండి మాకేం పని ఉండది మా మిసేజ్ గారే అన్నీ జెస్తారు అన్ని చేస్తరు తీసుకొస్తరు వాళ్ళ మామ వాళ్ళ నాన్నగారు అన్ని ఇస్తరు ఏదన సామాను గీమన ఇస్తరండి ఇంగ మేము ఇంట్లోటీవీ చూసుకుంటూఉంటము అది మాతో వర్క్ లేదు వర్క్ లే క వర్క్ పోయింది ఆవ్ అట్లాని
ఎందుకట్ల చేత్తరండి
ఇగ మాకు ఇగ మా ఇష్టమైనట్టు తిరుగుతమండి ఇగ అట్లనే అది
ఇంట్లోవాళ్ళు ఏమనలా అండి
ఏ మా ఇంట్లో ఏమంటరండీ అన్నీ తెచ్చిపెట్టేటోళ్ళు అల్లేనాఎ అనేది ఏమున్నది ఈ ఫ్యానిట్లెందుకు తిరు ఇట్ల అంటరు సప్లైఖ కుంటారు కాని దిమాగ్ దింట్లో నెంబర్ వన్ అండి మా ఓళ్ళు అట్ల
మేల్ తినట్లనా ఆళ్ళు తినట్లనా అండి
వాళ్లు తిన్నట్ల మమ్మల్ని తింటరు వాళ్ళు
మీర ఏమన్నారు కదా అండి
అ ఏ మేమేమంటామండి ఆలోచించాలమ అంటేనే భయమవుతుంది
అడి
ఇంకా ఆమెను చూస్తేనే మాకు
అవునండి మీరు ఏమన్నారు కానీ పాపం వాటినె లోలు పెట్టుకుంటుంటారు కదా
ఆమె సిక్స్ ఫీట్ హైట్ ఉంటది చూసేవరకే మనకు జల్లుమంటది ఆమె చూసేవారుకి
అవునా అండి
ఆమె అచ్చేవారుకు అంటే లేదండి వస్తనే ఉంటాం
ఇంతల
ఆ ఎందండీ
ఉండదండి
మాట్లాడండి ఎందుకు మోమట పడుతుండ్రు
కాదు గంతగంనం భయం ఉన్నదా భార్య కానీ ఆలోచిస్తన్నాం అండి
అబ్బో వాళ్ళద నడుస్తుందండి ఇప్పుడు కుక్కర్లు వేసుడు ఇవన్నీ వేసట్లా
అవునా
డమ్ముల్లాల వేసుడు
ఏం వేసుందండి
మనుషులని
మనుషులని డామ్మలలో కూడా ఏతాన్ర అండి మళ్ళీ మిక్సీర్లళ ఏతండ్రు కదండీ
ఆడలనా ఆడల్నా
అవునండి
మిక్సీలో పడతారా అండి ఎవరైనా కొద్దిగనైన ఉండాలండి మీకు
ఆ మరి మీరు రమ్ములలో పడతార అండి మీకు కొంచెమన్న ఉండాలి
రామ్మూలెట్ల కొట్టమండి మేము నిలబడి కూర్చుంటే మొత్తం డ్రంబంతా నిండుతామండి
ఇనబల్లే అండి
రములా వాడుచుకుంటాం మేము ఎందుకు పడుకొమ్ ఆరాంస పడుకుంటం
అవును మల్లా మేము మిక్సీలన్లా కూడా ఆరంభించ పడుతమండి
ఆ
మేము కూడా మిక్సీలో గ్రైండర్లలా ఆరాంసగా పడతాం అండి
ఎట్లా బిజినెస్ చేస్తార అండి
ఆ
ఏం చేస్తే పడుతరు
తానేే
ఆ అదేనా వార్తలలో ఉన్నాది
ఆ
మరి మీ ఆయన ఎటు పోతరండి మరి మీరు చెప్పారా అండి భయం మీ ఆయనకు
మా ఆయనకు వాళ్ళ అమ్మ నాన్నే భయం చెప్పలే మేం చెప్పితే వింటాడా అండి సైలెంట్ అయ్యి లేందండి
ఆ
సైలెంట్ అయిన్రు
ఏమో బాంబు వేస్తున్నావు అనుకున్నా గాని బాంబు రాలే మా దగ్గరకి
సిగ్గులేదు మానం లేదు
ఆ
అస్ే
మా చెల్లె ఆటాంబాంబు ఉన్నది వస్తలేదని చూస్తున్నాం మా చెల్లె
వస్తే ఫోన్ చేయండి
చేసేటట్టు లేదండి మా దగ్గర లేదు మా చెల్లె నిమ్మల్
చెల్ల నెంబర్ ఉంంచుకోర అండి ఇగనైనా ఆడబిడ్డలంటే భయం లేదు భక్తి లేదు
టైం పడుతది కదా నెంబర్ తీసుకుంటానికి అట్లా
ఇంకా చెప్పాలండి
ఏం లేదు మాది ఏముందండి బచ్చగాళ్ళం
ఆ
మాదేమి ఉందండి మాది ఏమి లేదు మేము ఎట్లా చెప్తే అట్న వినాలే వాళ్ళు
అవునా అండి పాపం గింత అమయకుడు ఏందండి మీరు
మేము ఉండడమే చిన్నప్పటి నుంచి అమాయకులం మా అమ్మా నాన్నా అమాయకులు మాటలు రావు మీమట్లనే ఉన్నాం
తెల్సుకున్న అమంత అదృష్టవంతురాలు ఎవ్వరు లేరండి
ఆమెకి ఏంటండీ ఆమె చేడు విషయాలు బాగా
గింత అమయకుని చేసుకున్నాదంటే ఆమంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద లేదండి
కానీ ఆమెకు అర్థంమైతలే తాగటోళ్లే మంచిగా ఉంటరని ఆమె అంటది
గింత భయపడుతాన్రు మాటకే భయ పడుతన్ రాయే ఆమె అర్ధం చేసుకోద అండి మీరు మాటకే భయపడుతాన అంటారు
మాటలు చూస్తేనే భయపడతామండి చూస్తేనే
మరి అలా అర్థం చేసుకోలేదు మరి మీరైన ఆమని అర్థం చేసుకున్నారా మరి
ఏమో అండి అ మనల్ని అర్థం చేసుకునేంత లేదు ఆమె ఎన్ని రోజులు అయితేని అర్థం చేసుకోలేకపోతానం
సరే అండి ఉంటాను
ఎందుకండి బోరు కొడుతుందా
టైం ఐపోయింది